హలో
హలో
హలో
ఆ చెప్పు ఏమైంది
ఏం చేస్తుమే ఫోన్ కొడుతే రింగ్ అవుతుంది కానీ ఎతుతలెవ్
ఆ అబ్బో పెద్దగా బిజీ ఏం లేదురాబాయ్ ఫోన్ రూమ్ లో పడేసి కిచెన్ లో అమ్మాయికి సహాయం చేస్తున్నా
అవునా ఈరోోజు వీకెం కదా అని జస్ట్ ఇందాకే లేసి బ్రష్ చేసుకొని చాయి్ తాగుతూ కూర్చుంటే ఒకసారి అలా మనం పాత రోజులు గుర్తొచ్చినయి ఇగ అది చెయ్యాక మస్తు రోజులు అవుతుంది కదా అని అలా ఫోన్ చేస్ మర్
నిజమేర ఈ జాబ్ లైఫ్ లో పడి మన ఆశలైన స్కూలు కాలేజీ జీవితాన్ని మర్చిపోతున్నాం అనిపిస్తుంది
గుర్తున్నదా స్కూ లో మన ఇద్దరమే ఎప్పుడు లాస్ట్ బెంచ్ లోనే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా
అవున్రా పైగా లంచ్ బెల్ కొట్టక ముందే ఇద్దరం డ్రెస్క్ కింద నుంచి లంచ్ బాక్స్ తీసి సగం తినేసేవాళ్ళం లంచ్ బెల్కన్నా ముందే
ఒకవేళ సార్ కు దొరికిపోతే చాలు నా వైపు నువ్వు నీ వైపు నేను ఆ తప్పు నీదే అని తోసేసేదానివి కదా
అయ్యా నేను ఎప్పుడు అట్లా చేసీన అన్ని అబద్ధాలు చెప్పకు అయినా కాలేజ్ లైఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు
అవునవును మ్
ఇప్పుడు చేతి నిండా పైసలున్నా ఆ రోజుల్లో కాలేజ్ అంటే గుర్తొచ్చేది క్యాంటీన్ ఎ ముచ్చట్లే ఎ కదా జేబులో ఐదు పది రూపాయలు ఉంటే జాలు
అవును ఇప్పుడైతే చేతినిండా డబ్ డబ్బులున్నా కానీ ఆ ఛాయ్లో ఉన్న టేస్టు ఆ నవ్వులు ఇప్పుడు ఎక్కడ దొరుకుతలేవ్
అలాగే అప్పుడు ఎగ్జామ్స్ టైమ్ లో మనం రాత్రంతా నైట్ ఔట్ జేసేటోళ్ళం గుర్తుందా సిలబస్ ఏమో ఓ మస్తుండే మనం జదవాల్సింది గూడా కొండంత ఉండేది
అబ్బ కరెక్ట్ చెప్పినవ్ ఒక చేట్లనేమో టీ కప్పు ఇంకా చేత్లనేమో మనకు అస్సలే రాని సబ్జెక్ట్ బుక్ బుక్ కుల్ వట్టుకొని అందరు తలల్ పాడు చేేసుకునే వాళ్ళం
ఈడ ఎగ్జామ్ హాలుకు పోయాకా కామ్ క్వశ్చన్ పేపర్ జూశున్న కాన్ఫిడెన్ సన్సపోయి మైండ్ అంతా బ్లాక్ అయిపోయేది
అవున్రా కానీ ఎ ఎగ్జామ్ అయిపోయిన ఆ మర్సటి క్షణమే అందరం ఒచ్చి కాలేజ్ గేట్ బయట అరవడం అదొక మంచి ఎక్స్పీరియన్స్ గదా
అవునవును అప్పుడైతే ఎప్పుడు పెద్దగ అయితమా అని ఎదుర్ రుజూస్తున్నం గానీ ఇప్పుడు జూడు రొటీన్ లైఫ్ పొద్దున వోవాల్ లాగిన్ అవ్వాలే సాయంత్రం లాగౌట్ అవ్వాలే రావాలి తినాలి పడుకోవాలె
నా పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది లేరా ఈ మధ్య నేను కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచించడం మొదలు వెట్టినా
నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మరి జీవితాంతం ఇలా ఉద్యోగాలు చేస్తే ఉంటావా ఇంకేమైనా వెట్టుకుంటవా
అబ్బా నా వల్ల గాదురా ఈ జీవితాంతం ఈ నైన్ టు ఫైవ్ జాబ్ జేయడం అస్సల్ ఇష్టం లేదు నీ ప్లాన్ ఏందో జెప్పు నాకు ఫస్ట్ అయితే
ఏం లేదు ఇంకొక రెండు మూడు ఏండ్లు కొంచెం కష్టపడి గట్టిగా కొంచెం పైసలు పోగేసు కొని ఆ తర్వాత ఇగ మంచిగ మార్కెట్ లో నడిచే ఏదన ఒక మంచి బిజినెస్ వెట్టు
అవునా చాలా మంచి ఆలోచన నేన్ గూడా ఒక చిన్న స్టార్ట్అప్ ఐడియా అని అనుకుటున్నా అంటే ఈ మధ్య మొత్తం ఏదై నీ కామర్స్ అయిపోయింది గదా అందుకే ఈ ఐడియా చేసినా
అబ్బో అయితే నువ్వు కూడా బిజినెస్ మ్యాన్ అయిపోతున్నావ్ అన్నమాట ఇద్దరం అనుకున్న స్థాయికి రీచ్ అయితే భలే ఉంటది గదా
మన భవిష్యత్ టెన్షన్ లో పడి ఆరోగ్యాన్ని అస్సలు పాడు ఏసుకోవద్దు స్ట్రెస్సు గూడా అవ్వకూడదు అస్సలు
సరిగ్గా జెప్పినవే సరే గానీ మనం అనుకున్న ఈ రివూనియన్ ట్రిప్ ముచ్చట ఏమైంది పాత ఫ్రెండ్స్ అందర్ని గలవాలి గదా ఒకసారి
గ్రూప్ లో ప్లాన్ వేస్ తే అందరు వస్తామని అంటున్నారు రోజు మెసేజ్లు అయితే జేస్తున్నారు ఒస్తం ఒస్తం అని బట్ తీరా డేట్ దగ్గరు కొస్తే ఎవ్వరు ఏం కారణం జెప్పి రానంటారో అని చూస్సున్న
అయినా సరే ఈ సై అందరం గట్టిగ ప్లాన్ జేద్దాం పాత జ్ఞాపకాలు పకాలు అన్ని నిమరు వేసుకుంటీ అందరిని కలిసి కొంచెం హాయిగ ఉంటది
ఖచ్చితంగ రా ఇప్పుడే మా అమ్మ విలుస్సున్నట్టుంది నేను కిచెన్ లోకి పోవాలి
రేపూ ఎందుకులే గాని ఇందాక మనం మాట్లాడుకున్న బిజినెస్ సైడ్ ఏందో మ చెప్పు మరి డిస్కస్ జేద్దాం దాని గురించి
నీకు అది తెలుసుకోవాలని బా కుతూహలం ఉంది గదా అమ్మ ఇంకా వంటగదిలోనే ఉన్నది నా చేతికేమో వంకాయలు ఇచ్చి వోయమంటున్నది
ఉ సరే కోసుకుంట మాట్లాడు గాని అయినా వంకాయ కూర ఇప్పుడు నాకు గుర్తొస్తుంది అమ్మో మన కాలేజ్ హాస్టల్ నీకు ఆ వంటలు గుర్తున్నాయా ఇప్పటికి
అసలు అంత అద్భుతమైన వంటలు ఎవరైనా మర్చిపోతారా చేప్పు వాటి గురించి ఇప్పుడు మా ట్లాడుకుండు అవసరమంటవా
మ్మ్ అంతే అంతే అనుకో ఇంకా వాన పడితే చాలు ఆ హాస్టల్ కప్పుల నుంచి నీళ్ళు కారేవి అయిన మన అందరం అక్కడే కూర్చోని తినేటోళ్ళం అసలు
అవున్రా అసలు ఆ పప్పులో అది పప్ప నీళ్లా అర్ధం కాకపోయేటి కానీ ఆకలి తో చ్చారుకదా అన్నట్టు ఇద్దరు మొత్తం ఖాళీ చేసేటోల్లం
ఇప్పుడు చూడు ఎంత సంంపాదిస్తున్నా ఈ సిటీలలో ఎంత పెద్ద ఏసీ రెస్టారెంట్కి పోయినా ఆ రోజుల్లో ఉన్న మజా అసలు ఇస్తలేదు
నిజమే అప్పట్లో మన దగ్గర ఆశలు ఎక్కువుండేటివి ఇప్పుడు బాధ్యతలు ఎక్కువైపోయినాయి అంతే తేడా ఇంకేం లేదు ఇగ
అవునవును వచ్చే నెలా నా కారు లోన్ ఈఎంఐ కట్టాలి నిజం చెప్పాలంటే నాకు వచ్చే జీవితంలో సగం జీతం మొత్తం అప్పులకే సరిపోతుంది
అందుకే కదా నేను చెప్తున్నా మనం సొంతంగా ఏదైనా చిన్న ఐడియాతోని స్టార్ట్ చేసినాం అనుకో ఈ ఈఎంఐల గోళ నుండి బయట పడొచ్చు ఫస్ట్
నీ స్టార్ట్అప్ ప్లాన్ చెప్తే నేను కూడా పార్ట్నర్‌గా జాయిన్ అవుతా నాదగ్గర కొంత సేవింగ్స్ కూడా దాచిపెట్టి ఉన్నా
సేవింగ్స్ ఉన్నాయంటే చెప్తా విను ఈ మధ్య అందరూ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మళ్ళ పాత పద్దతి ఫుడ్ వస్తువుల పైన ఎక్కువ ఇం ట్రెస్ట్ చూపిస్తున్నారు కదా
అవునవును కెమికల్స్ లేని తిండి దొరకడం కష్టంమయిపోయింది కదా సిటీలో వీరికి భారీ డిమాండ్ ఉంటది
మనం పల్లెటూరు నుండి డైరెక్ట్‌గా తెప్పించి ఆన్లైన్లో బ్రాండ్‌గా అమ్ముదాం ప్యాకేజింగ్ పక్కాగా ఉంటే చాలు
అబ్బా సూపర్ ఐడియారా బాబూ దీని వల్ల కూడా కొంచెం మనం విలేజ్లో ఉన్న రైతులకి మనం కొంచెం ఆర్థికంగా సహాయం చేసినటువుం
చాలా మంచి పాయింట్ చెప్పినావ్ కాకపోతే మనకి మొదట్లో మార్కెటింగ్ చేయడం కొంచెం కష్టంమయితదాని ఆలోచిస్తున్నా దాని గురించి ఏమైనా ప్లాన్ ఉంటే చెప్పు మరి
మార్కెటింగ్ వచ్చాడు నాకు వదిలేయ్ ఆఫీస్లో నేనే నా ఫ్రెండ్స్ అందరికీ నేనే ప్రమోట్ చేసి ఆర్డర్లు ఇప్పిస్తా నేను చూసుకుంటాలే మార్కటింగ్ గురించి
అబ్బా ఎంత మంచి మాట చెప్పినావు అయితే నా సగం పని అయిపోయినట్టే ఇగ అయితే వచ్చే వీకెండ్ ఇద్దరం కలిసి కూర్చొని ప్లాన్ చేసుకుందాం ఒక పేపర్ మీద రాసుకుందాం అన్ని
అట్నే చేద్దాం అన్నట్టు ఆ నీకా పాత జిరాక్స్ షాప్ గుర్తున్నాడా మన కాలేజ్ గేట్ ముంగట ఉండే కదా
ఆ అవును గుర్తున్నాడు అంటే ఎగ్జామ్స్ ముంగట అందరు ఆయన షాప్ ముంగటనే లైన్ కట్టేటోళు కదా ఏమైంది ఆయన గురించి ఎందుకు అడుగుతున్నా
అయితే మొన్న అటువైపు బనుండే కాలే జ్ సైడ్ బైక్ ఏసుకొని అయితే షాప్ చూసేసరికి తీరా షాప్ తీసేసి ఆయన పెద్ద సూపర్ మార్కెట్ పెట్టిండు చాలా కొంచెం ఇంకా అంతే కొంచెం లోటు అనిపిచింది బాధగా అనిపిచింది కాలం ఎంత స్పీడ్‌గా మారుతుందో ఇగ అది చూశాక అర్ధమైంది
అవున్రా నాకూడా వినడానికే చాలా బాధగా ఉంది ఇది మన కాలేజ్ రోజు గుర్తు లన్ని ఒక్కోటిగా మాయమైపోతున్నాయి
రోజులు మారతాయి గాని మన దోస్తీ ఎబ్ ఎప్పటికి అట్లే ఉంటాయి జూడు
వంద శాతం నిజం రా సరే అమ్మ ఎందుకో ఇప్పుడే హాల్ కొచ్చింది మరేమో వెతుకుతుంది ఏం గావాల్నో
అయితే మీ అమ్మొచ్చిందా ఆగుంచి ఏమన్న అడిగింద ఏంది
అడగడలేదు రా కొడల్ కోసమొచ్చిందంట ఎ కొడల్ ఎక్కడుందా అని ఎతుకుతుంది
అబ్బా అబ్బా నీతో మాట్లాడు తుంటే మన పాద ప్రదేశం మిషన్ రోజు గుర్తొచ్చిందె లుసా అప్పుడు గూడా గిట్ననే మస్తు భయపడ్డం
అవునవును ఆ రోజైతే మనల్ని సార్ క్వషండ్లు అడిగినప్పుడు నామోహం ను నువ్వు నీ మొహం నేను జూసుకున్నాం ఆన్సర్లు రాక
మొత్తం ఎవర్రాశారంటే నేను సార్కి నీ పేరే జెప్పిన ఆ తీరా వూస్తే అందులో సగానికంటే ఎక్కువ తప్ప్
అబ్బా ఎప్పుడు నువ్వు నా తప్పులేంచకు ఆ గూగుల్ లో జూసి కాపీ కొట్టింది నువ్వు మీ ఫ్రెండ్సు మీరు అవి జూసి నాకు ఫోన్ లో బం పిస్తే నేను యాస్టీజ్ గా రాసినా అంతే అంతకుమించి నేను జేసింది ఏం లేదు
ఏదైతే అదైంది ఏదో ఒకట్లే ఆలాస్ట్ కైతే పాస్ అయినాం గదా అదే మనకు వెయ్యి పదివేల్లాగ
ఆ నిజమే అప్పట్లో అయితే సర్టిఫికెటొస్తే చాలనుకున్నాం కానీ ఇప్పుడేమో ఈ ఆఫీస్ ఫైల్లతోనే సగం ప్రాణం బోతుంది
అవునవునమ్మా ఈ ఆఫీస్ పండ్ల వల్ల అసల్ కంటి నిండని గూడా ఉండట్లేదు ఇయమ్మ వీకెండ్ ఎప్పుడొస్తదా అని వారం రోజులు కళ్ళు పెద్ద ఏసి ఎదురు చూసా ఎదురు జూడవలసిన పరిస్థితచ్చింది
అందుకే నేనంటున్నా మన ఆర్గానిక్ బిజినెస్ గనుక క్లిక్కైందనుకో మనం ఇగ ఈ జాబ్ కి గుడ్ బై జెప్పేసి హ్యాపీగుండొచ్చు
పక్క పక్క ఏద్దాం ప్లాన్ జేద్దాం ఈ ప్లాన్ విన్న వెంటనే నాకిప్పుడే ల్యాప్ టాప్ పక్కన బడేసి అబ్బా నిన్ని స్టాప్ జెయ్యల్ల అనిపిస్తుంది
ఉ నీ కన్నిటికీ తొందర్నే గదా ఉందయితే వచ్చే నెల జీతం పడగానే కొన్ని డబ్బుల్ దీసి ఆ బిజినెస్ ఎకౌంట్ కోసం పక్కన వెట్టు
ఆ అట్లే జేస్తాలే అన్నట్టు అలాగే మన పాత కాలేజీ గ్రూప్ లో ఒక ముచ్చట నడుస్తుంది దెల్సున
కాలేజ్ గ్రూప్లొనా నేను అది మ్యూట్ లో బెట్టి చాలా రోజులైతుంది ఏం ముచ్చట ఎవరి గురించొ అసలు
అదే మన క్లాసెస్ క్లాస్ టాపర్ ఉండే గదా వాడు కొత్తగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పె ట్టింన్యంట సిటీలో
అవునా వాడెప్పుడు క్లాస్లో ఉన్నప్పుడే కోడింగ్ అదిఇద అని అందరు బుర్రలు దినేటోడు వానికి అదే కరెక్ట్ అదే సూట్ అయితాది
ఉ అదే అదే వాడెంత పెద్దోడయినా మన రీసెంట్ గా నాకు కాల్ జేసుండే చేేసి ఆ పాత రోజులే జ్ఞాపకం మంచిగా ఉండేరా ఏ టెన్షన్ లేకుంటే ప్రశాంతంగా ఉండేఅని చాలా బా బాదబడ్డాడు
చూష్నావా పైసలు ఎంత ఉన్నా గూడా అప్ పాత రోజుల సంతోషం ఎవరికి దొరకదు అని అర్థమయిందా అందుకే మనం ఉన్న రోజు అయినా హ్యాపిగా ఉండాలి.
సరిగ్గ చెప్పవు ఇంకా మరి రేపు పొద్దుగాలన్నా ఏటన్న పోతన్నావా ఏమైన్నా నీకు పనీ ఉందా నీకు
ఎందుకు ఎటు పోవట్లేదు నేను ఇంట్లోనే ఉంటా నేను ఈ బిజినెస్ గురించి అంటున్నా కాబట్టి దాని గురించి కొంచెం మేమన్న వెబ్సైట్లో సెర్చ్ చెత్త
అయితే ఒక పని చేయి ఒకవేళ నీకు ఏమైనా మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకో మంచిగా పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసి నాకు పంపియి లాగిన్ అయ్యే ముందు నేను చూసుకుంటా
ఆ సరే పంపిస్తా నువ్వు ఇట్లా మాట్లాడుతునవు మా అమ్మ వర్షం పడుతుందని నా చేతికి టీ తీసుకొచ్చి ఇచ్చింది స్మెల్ మాత్రం అదిరిపోయింది అనుకో
ఇచ్చింద అయితే నేను కూడా పో కిచెన్ లో వెంటనే నేను కూడా చయ్ ప్రిపేర్ చేసు కుంటా ఉండు ఒక్క నిమిషం
సరే సరే పోయి పెట్టుకో నేను ఇక్కడనే కూర్చొని మా అమ్మతో మాట్లాడుకుంటా నీ కోసం లైన్ లో వేచి ఉంటా అయిన తర్వాత చెప్పు
హ్ సరే సరే ఇప్పుడే అయిపోయింది కప్పుల పోసు హాల్లోకి వోచ్చిన చెప్పిగా
అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది మనం కాలేజ్ దగ్గర పాత టీ కొట్టు అయినా ఇంకా ఉన్నాడా
లేదు లేదు మొన్న మన ఫ్రెండ్స్ పోనుండే చూసిరు అక్కడ తీసేసిండు అంట ఆయన తీసేసి వీలే తీసుకెళ్ళిపోయిందంట
అయ్యో అవునా అందరు ఇట్లా చేస్తుంటే చాలా బాధగా ఉన్నది ఆ ఛాయ ముచ్చట్లు ఆ నవ్వులు అన్నీ ఒక జ్ఞాపకంగా మిగిలిపోయినాయి కదా
చేంజ్ అయితా ఉంటాయి ఇక మన ఫ్రెండ్షిప్ మన జ్ఞాప గలు అట్నే చివరిగా మిగిలిపోతాయి సరే రా నాకు కొంచం పని ఉంది నేను ఇగా మిగిలిన మ్యాటర్ మనం తర్వాత మాట్లాడుకుందాం కొంచెం అమ్మ పిలుస్తున్నది.
అవునా సరే చేసుకోమరి ఫ్రీ అయిన తర్వాత ఫోన్ చేయి బాయ్